హెలో ఆ బాగున్నామండి మీరు బాగున్నరండి
ఏం చేస్తున్నారా అండి తిన్నార
ఏం లేదండి మీరేం చేస్తున్నారంండి
ఏం లేదండి కాలీగానె కూర్చునె ఉన్నాం తిన్నార
ఆ తిన్లేదండి మీరు తిన్నార అండి
ఆ తిన్నామండి ఈ టైం అయిపోయింది ఇంక ఎందుక్ తిన్లేదండి
అంటే మేమ్ చాయ్ లో అప్పలే వేసుకని తిన్నామ అండి అందుకే ఆకలి కావట్లేదండి
అ వంటేం చేసారండి మరి ఇంట్లో
ఏంటి దం ఏంటిదండి
పప్పు చారండి
పప్పు చారా అండి
అ
కొంచం గట్టిగా మాట్లాడ్రండి ఇంక ఐన విన పడట్లేదు కొంచెం...
ఇదొక్కేనా అండి వినిపిస్తుందా.. వంటేం చేసారండి మీరు
అంటే ఏం చేసామండి, టమాటా కర్రీ వండినాం, కూర వండినామండి. మీరేం కూర వండి మీరేం ప్రిపేర్ చేసిరండి.
చారండి మీకు వస్తదా అండి వంట చేయడం....
ఒచ్చండి...
ఎల చేస్తరండీ టమాటా కర్రీ నాక్ చెప్తరా
టమాటల్ని ఫస్ట్ కట్ చేసుకుంటరండి, ఆల్ల పచ్చిమిరపకాయలు వేసుకోవాల అనుకుంటే, అవి కూడా కట్ చెస్.. కోయాలండి, మళ్ళీ.. ఉల్లిగడ్డ కొయాలండి, ఇవన్నసి వండుతారండి.
ఆ
ఊమ్. మీకేమన్నా ఒండొచ్చా అండి..
నాకు ఆమ్లెట్ వేయడం వచ్చు అండి, మళ్ళీ..... అన్నం ఒండడం వచ్చు, మ్యాగీ చేయడం వచ్చు... ఇంక ఎగ్ బాయిల్ చేేయడంవచ్చు.. అవునండి చిన్న చిన్నగ వచ్చు అండి... మరీ రాదంత పర్ఫెక్ట్ గా
అహ అవునా అండి.
హుమ్ అవునండి.
ఎప్పుడు తింటరండి మరీ.. ఉమ్.. టువెల్యితుంది కదా టైమ్ ఆల్రెడీ...
ఆ... తింటామండి మేము ఇగ మధ్యాహ్నం అన్నం ఇప్ ఆ తింటామండి పొద్దున అన్నం మధ్యాహ్నం అన్నం ఒకటేసారి తింటామండి మేము ఇంగా
అవున
ఆహా అమ్మ వాళ్ళు ఏం చేస్తారండి.
ఏమి లేదండి ఇంట్లోనే కాళ్ళ నిద్ర పోతుంది మమ్మీ
అ..
అడ ఇట్ మై ఉన్నారు
మా అమ్మమ్మ వాళ్ళు గుడా బాయి దగ్గరికి వెళ్ళారండి వర్క్ పని చేయనికి వెళ్ళరండి బావి దగ్గర పనికి
ఉ ఉ ఉంది
ఏం చేస్తురండి మరి
న్ నేను కళాశాలకు వెళ్తామ్, వెళ్తానండి.. ఊ చదువుకుంటుంది ఆ ఈ రోజు వెళ్ళలేదండి ఎహ్..
హాలిడేనా లేకపోతే ఏమన్నాస్పెషల్ ఆ ఇంటిదగ్గర
ఇంటి దగ్గర ఏం స్పెషల్ లేదండి, మనం ఉన్న రోజే మనకి స్పెషల్ అండి..
అవునండి..
అవునండి.
అగా లేదంటే ఇంటి దగ్గర నుంచి వెళ్తారా అన్నీ
కొంతమంది హాస్టల్ కి, హాస్టల్ ఉండమండి.
అ..
ఉమ్.. అవునండి..
ఇంకా ఏం చేస్తున్నారండి, మరి ఊర్లో అందరూ
హ్మ్మ్ ఏముందండి ఏం లేదు అందరు పనికి వెళ్తున్నారండి ఎండలు చాల కొడుతున్నాయి కదండి పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నం వరకు వచ్చేస్తారండి మధ్యాహ్నం వరకు వ రండి ఇంటికి
ఆవున
ఉగాదికి స్పెషల్ ఏం చెస్ అంటే కొత్తగా ఏం చేసుకున్నారండి మీరు
ఉగాదికంటే భక్ష్యాలు తెలుసా అండి భక్షాలను పచ్చడి చేస్త
ఆహా పచ్చడ ఎట్లా చేస్తారండి
పచ్చడ నా అండి తీసుకోని ఆ వాటర్ లో బెల్లం మొత్తం కరగా పెట్టి అందులో బెల్లం వేసి తర్వాత మామిడికాయ వక్కలు కట్ చేసి అది క్లీన్ చేసి అందులో వేస్తారు తర్వాత వేప పూత ఉంటది కదా అండి వేప పూ వేప పూతస్తారు మళ్ళీ చింతపండు వేస్తారు రు చక్కర వేస్తారు ఇవన్నీ వేసి బాగా కలిపి పచ్చడి రెడి చేసి దేవుడు దగ్గర పెడతారు అండి
ఆహా అవునండి
ఎన్ని రకాలు ఏస్తారండి అందులో
ఆ తొమ్మిది రకాలేమో ఏస్తారండి అంత ఐడియా లేదు నాకు వేప తీపి వగరు చేదు ఇట్ల ఏస్తరండి
మేము చేసుకోమండి అందుకే కే అడుగుతున్నమండి
చేసుకోరా అండి
ఆ మేం చేసుకోమండి మేము బచ్చలు చేసుకుంటమండి
అవునా మా దగ్గర రెండు చేస్తరండి బక్షాలు చేస్తరు మళ్ళీ పచ్చడ కూడ చేస్తరు ఉగాది పండుగంటనే బక్షలు పచ్చ చ్చడ కదా
ఆ అవునండి కాకపోతే మేము చేసుకోమండి
అ
హ్మ్మ్
శ్రీ రామనవమి వస్తుంది కదా అండి ఏంటి స్పెషల్ మరి
ఉమ్ ఏముంది మా ఊర్లో చాలా బాగ జరుగుతుంది తదండి ఏంటిది రామున్నీ సీతనీ ఆ వీళ్ళందరినీ తెచ్చి అక్కడ వేసి పెళ్ళి చేసి గ్రాండ్గ చాలా బాగా చేస్తరండి ఊరు మా ఊరు మొత్తం దండి పక్క ఊరు నుండి కూడ వస్తరండి చూడనికి చాలా ఒక పెళ్ళి కంటే గొప్పగ చేస్తరండి ఇక్కడ మా ఊర్లో మీరు వస్తరా అండి ఉమ్ ఆ శుక్రవారం రోజు రండి మీరు కూడా మీకు అన్నీ చూపిస్తమండి మా ఊర్లో ఉండేటియి అన్నీ చాలా బాగుంటదండి మా ఊర్లో ప్రకృతి ఆ చెట్లు అవన్నీ చెరువు అన్నీ చాలా బాగుంటదండి మా ఊరైతే
పల్లె టూరే అండి అంటే నేను హాస్టల్లో ఉంటా
ఆహా అవునాండి
అవునా
ఆహా అవునండి మా ఊరిలో దేవుళ్ళు కూడ చాలా ఉంటయండి ఓ తె గుడులు కూడ చానా ఉంటయండి మా ఊరు చుట్టు గుళ్ళే ఉంటయి చాలా బాగుంటదండి మా ఊరయితే నాకు చాలా ఇష్టం అండి అందుకే నేను హాస్టల్ల ఉండలేక ఇంటి దగ్గర నుండి వెళ్తున్నా అండి మా ఊరుని ఇడిషి పెట్టుండలేక
అవునాండి అయితే కచ్చితంగ నేను కూడ వస్తా అండి మీ ఊరంత చూపెట్టండి నాకు మళ్ళీ నాకు టమాట కర్రీ ఇలా వంటలు చేయడం కూడ నేర్పియండి
ఆ చేపిస్తా అండి వంటలు కూడా నేర్పిస్తాండి
చేస్తారా
అన్నీ చేస్తా అండి కాకపోతే కొన్ని మంచిగుంటయండి కొన్ని మంచిగుండవండి అ అన్నీ చేస్తా అండి
ఇంకేంటండీ మరి విశేషాలు
ఉమ్ చెప్పాలండి మీరే ఇంకా
ఎప్పుడు తింటరండీ మరి ఈ టైం అయితుంది కదా
ఏంటిదండి
ట్వెల్వ్ థర్టీ అవుతుంది కదా అండి ఎప్పుడు తింటారు ఇంకా అంటున్నా భోజనం
ఆ మధ్యాహ్నం బో భోజనం ఏంటే ఒకటిన్నరకి రెండు గంటల మధ్యలో చేస్తామండి మేము అందరు అమ్మ వాళ్ళ అట్ల అందరు వచ్చాక అందరం కలిసి కుస్సోనీ తింటామండి
మా అమ్మ వాళ్ళు ప్రొద్దునే తినెల్లిరండి మరి
ఆ ఆ అమ్మ వాళ్ళ పొద్దున తినే వెళ్ళిళ్ళండి మధ్యాహ్నం వాళ్ళు వస్తారండి పని చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు అందరం మళ్ళీ కలిసి తింటామండి
అ మొత్తం పెళ్ళిళ్ళ సీజన్ ఉందిగా అండి ఉమ్ చుట్టాలలో ఎవరైనా పెళ్ళిళ్ళు ఉన్నాయే మధ్యలో
ఆ లేవండి మాకి పెళ్ళిళ్ళ లేవండి అంటే ఇంకొక టు రెండుమూడ్ రెండు నెలల్ల నెలల ఉన్నాయండి ఇప్పుడు దగ్గర లేవండి
మొన్ననే ఏ మా కజిన్ ది మా కజిన్ సిస్టర్ ఎంగేజ్మెంట్ టయిదం అండి మస్తు గ్రాండ్గా జెసిర్రండి ఎంగేజ్మెంట్ అయితే అసలు చాలా బాగా అనిపించిందండి చాలా మంది ఒచ్చిర్రు మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూట్ పెట్టుకున్నారు వాళ్ళు
ఆ ఆ వెళ్తారాండి మీరు
ఆ వెళ్తా వెళ్తాండి వెళ్ళేసి వచ్చినా ఆల్రెడీ ఆ అవునండి రేపయినా ఎల్లుడైనా ను చదువుకుంటా అండి కళాశాలకు వెళ్తా నేను రోజు అంటే హాస్టల్ల్లో ఉండి చదువు కుండా అ అన
అ ఇంకా విశేషాలు చెప్ప చెప్పాలండి ఇంకా మీ ఊర్లో ఇలా జరుగుతాయండి ఇంకా ఏమున్నా కొత్త ఏమన్నా జరుగుతాయా అండి మీ ఊర్లో
కొత్తగా ఏముండదండి రొటీన్నే ఉంటది మా ఊర్లో శ్రీరావణ బాగా జరుగుతుందండి నైట్ ఊరేగింపు ఉంటది కదా దేవుడి పెళ్లి అయిపోయిన తర్వాత ఊరేగింపు చాలా బాగాజ్ చేస్తారండి ఫస్ట్ అందర మడి టెంపుల్ కెళ్తామండి ఆ రోజు మళ్ళీ అన్నదానం ఇట్లా పెడతారు
ఆ అవునండి అవునండి
సీతకు రాముడికి కళ్యాణం జరిపిస్తరు మళ్ళీ పాన త్తం దాన్ని ఆ బెల్లం చాక అంటారు కదా అండి అది మస్తు ఉంటది మా ఊర్లో మస్ చాల బాగా చేస్తారు అసలు అందరుూ రకరకాల ప్రసాదాలు ఇట్లా వండుకొచ్చి అందరికి పంచి పెడతా ఉంటారు
మీరు చెప్తుంటే నాకు ఇప్పుడే రావాలనిపిస్ ఇప్పుడు ఇంకెప్పుడెప్పుడు అని అనిపిస్తుందండి
చ్చితంగాదండి చాలా బాగుంటది మళ్ళీ నైట్ ట్రాక్టర్ లో దేవుడిని ఎక్కించిి మురగింపు జరుపుతారు పాటలు పెట్టుకుంటూ డ్యాన్సులు వేస్తూ మళ్ళీ చందాల ఇట్లా రాస్తారు దేవుడు కందరు ఎవరికి తోచినంత వాళ్ళు అ చాలా బాగుంటది
అవునా అండి మీరు డ్యాన్స్ చేస్తార అండి
ఆ ఏస్తాండి నాకు ఇష్టం అండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి
మ్ హూ అవునా అండి అ నాకు కూడ చాలా ఇ ఇష్టమండి డ్యాన్స్ ఏయడం
మ్ అసలు డీజే పెడితే అసలు కాలు ఆగదండి నాకు డ్యాన్స్ చేయాలనిపిస్తది ఎంత చేసినా చేయాలనిపి ఎంత కాలు నొచ్చిన సరే డ్యాన్స్ చేయాలనిపి
మ్ అవునండి ఆ హ్యాపీనెస్ ఆ సంతోషమే వేరే ఉం టదండి
ఒ పిచ్చి లాగ అనిపిస్తది డ్యాన్స్ అంటే చాలా అసలు డ్యాన్స్ అంటే చాలా పి
అహా అవు నాండి
మ్ ఓకే ఇంక అండి పార్టీ అయిపోయింద అండి మీ కళాశాలలో మరి
ఏంటిదండి
పార్టీ ఉంటది కదా అండి
మా కళాశాలలో ఇంకా పా ర్టీ జరగలేదండి ఇంకా పెట్టుకోలేదండి పెట్ కుంట రండి మా దగ్గర ఫేరువళ్ పెడతారండి మీ కాడ జరిగిందా అండి
జరిగింది అండి మా దగ్గర ఆల్రెడీ అయిపోయింది
మ్ హూ అవున అండి మా కాలేజీలో మా కళాశాలలో చాలా బాగా జరుగుతది అండి మేమయితే ఒ ఒక టెన్ డేస్ ముందు ఒక పది రోజుల ముందు నుండే మేము ప్రిపేర్ అయితాం అండి చాలా బా జరుగుతది అండి మా కాలేజీకి ఫేమస్ అయిన వస్తారండి గొప్ప గొప్ప వాళ్ళు కూడా వస్తారండి మా కాలేజీకిి అవున అండి సరే అండి నాకు పని ఉం ది అండి నేను మా ఉంటున్న అండి సరే అండి